హలో
బ
సను హ్మ్ కాల్ చేసిన్రు ఏ టాపిక్ గురించి మాట్లాడతరు
ఫెస్టివల్
ఓకే మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం అండి
నాకు దసరా
ఎట్లా జరుపుకుంటారు దసరా మీరు
నైన్ డేస్ జరుపుకుంటాం
ఏంటి
నైన్ డేస్ డైలీ ఆ నవరాత్రు కాకుండా
దాన్ని బతుకమ్మ అంటారు కదా దసరా చి సద్దులు
బతుకమ్మ నైట్ కు డి జె పెట్టుకుని డాన్స్
ఉ అదే అదే సద్దులు అవునా సద్దులు అనుకుంటా అది సద్దుల బతుకమ్మ అని అంటారు ఫస్ట్డే ఏమో ఎంగిల పూలతోనే స్టార్ట్ అవుతది ఫస్ట్ డే చిన్న బతుకమ్మని చేస్తారు లాస్ట్ ఇగా మధ్యలో ఫైవ్ డేస్ ఆడతారు ఆరోవ రోజు రోజున ఆరోజు అర్రం అని సంథింగ్ ఏదో అంటారు అర్రమ అని అంటారు అలాగే ఇగ తొమ్మిదో రోజు వచ్చేసి చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు
ఆరోజు
ఆ అవును అందరూ ఆడవాళ్ళు అవును అందరు ఇంట్లో ఉన్న మగవారు పూలకెళ్తరు పూల కెళ్ళి రకరకాల పూలు తీసుకొని వస్తారు
హలో హలో
హలో
రకరకాల పూలు తీసుకొని వస్తారు ఇంట్లో మగవారు ఇక ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి అంతా ఇల్లు శుభ్రం చేసుకొని అంత శుభ్రం చేసుకొని అలాగే దేవుని దీపం పెట్టుకొని దేవుని గది శుభ్రం చేసుకుంటరు అలాగే బతుకమ్మని తినక ఏం తినకముందే పేరవాలి అని అంటారు అంటే మనం గౌరమ్మని పెట్టుకుంటాం కదా
అ
అవున నా వాయిస్ హలో హ్మ్ హలో
అవును
అదే అండి రకరకాల పూలతోని ఇగ బతుకమ్మని పేరుస్తారు తంగేడు పువ్వు తెలుసు కదా అండి తంగేడు పువ్వు ఫస్ట్ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో కొ
అవునవును